హలో
హలో
నమస్తే అండి
ఆ నమస్త అండి
బా
ఏం చేస్తున్నారండి మేం బావున్నామండి మీరు బావున్నారా మీరు బాగునరాండి
ఆ బాగున్నానండి మీరు
ఏం లేదండి ఇంకా మీరే చెప్పాలి ఏం చేశారు ఈ రోజు వంటకం
ఈ రోజు అన్నం పప్పు రసం వడియాలు పెరుగన్నం చిత్రాన్నం ఇలా వంటలు అన్నీ చేసామండి మీరు
మేము ఇంకా ఈరోజు సండే కదా మాంసాహారం చేసుకున్నాము చికెన్ మ టన్ చేపలు ఇలా చేసుకున్నామండి ఇంకా సండే కొంచెం స్పెషల్ ఉంటది కదా
అవునండి సండే అంటేనే మటను చికెన్ ఇవన్నీ
మీరు చేసుకుంటూ ఉంటుందా
చేసుకుంటూ ఉంటాము సండే అంటేనే మటను చికెను కదా అండి కాబట్టి ఖచ్చితంగా మటన్ అనేది చేస్తామండి
మీరు ఎలా చేస్తారు మరి నాకు చికెన్ అంటే ఇష్టమండి చికెన్ బాత్ బాగుంటది చికెన్ చేయడం చికెన్ బిర్యానీ అయితే ఇంక నాకు చాలా ఇష్టం మీరు చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు
నేను చికెన్ బిర్యానీ అయితే చికెన్ తీసుకొచ్చి కారం ఉప్పు పెరుగు ఇంకా గరం మసాలా ఇలాంటివి అన్నీ చికెన్ కి బాగా పట్టించి ఒక హాఫ్ యన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెడతామండి. మరి ఆ తర్వాత ఇంకా ఈ రైస్ ఉంటది కదా అండి బాస్మతి బియ్యము ఆ బియ్యాన్ని కొద్దిగా నానబెట్టేసిన తర్వాత బిర్యానీ ఆకులు ఉంటాయి కదా అండి బిర్యానీ ఆకులు చెక్క, లవం గాలు ఇలాంటివన్నీ తిరవాత పెట్టేస్తామండి. ఆ వాటర్ పోసేసి ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా అండి కొంచెం పైకి వచ్చిన తర్వాత నానబెట్టిన పెట్టిన బియ్యం అనేది అందులో వేస్తామండి. అప్పుడు కొద్దిగా లైట్గా అలా ఉడికిన తర్వాత ఇంకా ఇంకా తర్వాత చికెన్ మ్యాగినేట్ అవుతుంది కదండి ఆ చికెన్ తీసుకొని వేరే పెనంలో కొంచెం ఉడకబెట్టుకోవాలండి. మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఆ రైస్ అనేది ఈ చి కెన్ మీద వేయాలండి. మరి ఆనియన్స్ ఉంటాయి కదాండి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత అనియన్స్ అనేది ఆ ఫుడ్ మీద వేయాలండి. అంతేనండి ఇంకా మళ్ళీ ఆ తర్వాత బిర్యానీ అనేది రెడీ అయిపోతుందిండి. మీరేలా చేస్తారండి?
అవునా అండి చాలా చక్కగా చెప్పారు. అసలు నాకు బిర్యానీ చేయడమే రాదు. ఇంకెప్పుడు వెళ్ళినా హోటల్లో తినడం తప్ప, అసలు సొంతంగా నేను ఎప్పుడు చేయలేదు. మీరు చెప్పింది విన్నా కదా ఒకసారి ట్రై చేస్తానండి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ బిర్యానీ తిన్నారా?
ఏదండి?
హైదరాబాద్ లో బిర్యానీ తిన్నారా ఫేమస్ కదా.
హైదరాబాద్ లో నేను తినలేదండి మీరు తిన్నారా?
ఆ తిన్నానండి. ఇంకా అప్పుడప్పుడు తింటూ ఉంటాను అక్కడికి మీరి ఇంకా స్వీట్లు అయితే చేయడం వచ్చండి. సీమ్ల పాయసం అయితే బాగా చేస్తాను.
అవునా మీకు ఇష్టమైన స్వీట్ ఏదండి?
నాకు సేమ్యా పాయసం అంటే చాలా ఇష్టం అండి. మంచిగా నేతితో సేమ్యా వేయించి, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించి అవి ఇంకా మంచిగా అందులో పాలు చాలా చక్కటి పాలు వేసి మరిగించి ఇంకా షుగర్ యాడ్ చేసి మళ్ళీ మీరు యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు అలానే ట్రై చేస్తారా ఇంకా కొత్తగా చేస్తారా?
ఇంకా మేము కూడా అంతేనండి సేమియా పాయసం అంటే సేమియాని కొంచెం నెయ్యిలో వేయించుకుంటామండి అది కొంచెం బ్రౌన్ కలర్ అని వచ్చేంత వరకు వేయించుకుంటాము ఆ తర్వాత ఇంకా పాలు కాగబెట్టుకుంటామండి ఇంకా మరి చక్కెర నీళ్లు ఒక పక్కన ఒక గిన్నెలో పోసి కాగబెడతాము ఆ చక్కెర తర్వాత ఇంకా అవి ఉంటాయి కదండి జీడిపప్పు కిస్మిస్ వెండు ద్రాక్ష ఇలాంటివన్నీ నూనె వేసుకొని వేయించుకుంటాము అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాము ఇంకా ఆ వాటర్ లోకి ఈ సేమియా ఏస్తాము సేమ్య ఉడికిన తర్వాత ఇంకా పాలను పోస్తాము అలాగే జీడిపప్పు ఇవి కిస్మిస్ ఇవన్నీ వేసేస్తాము మళ్ళీ ఆ తర్వాత ఇంకా యాలకుల పొడి ఉంటుంది కదా అండి అది వేస్తాము ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలండి బా ఇంకా ఇప్పుడు చాలా బాగుంటుందండి సైమ్యా అనేది కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి
అవునండి చాలా బాగుంటది ఇంకా మీ మీకా సీట్లో ఇంకా ఏం చేయడం వచ్చు
ఇంకా స్వీల్ లో అంటే ఏం
మీరు గులాబ్ జాము ఎప్పుడైనా చేస్తారా
ఆ చేసామండి గులాబ్ జామున్ చాలా సార్లు ట్రై చేశానండి చాలా బాగా చేస్తానండి గులాబ్ జాముూన్ అంటే పౌడర్ ఉంటుంది కదాండి ఆ పౌడర్ ని పాలన్ పాలు కాగబెట్టిన పాలతో కలుపుకోవాలండి చిన్న బాగా కలుపుకొని కొంచెం ఊ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా నానబెట్టాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళా తీసుకొని దాని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చిన్న ఉండల్లాగా చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దాన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా పక్కన ఆల్రెడీ ఇంకా మనం చక్కర వేసి నీళ్ళు వేసి పాకం చేసుకోవాలండి ఆ పాకం లేకి ఇవన్నీ వేసుకోవాలండి గులాబ్ జామ్స్ అన్ని వేసేసుకుంటే ఇంకా అప్పుడు రెడీ అయిపోతుందండి ఇంకా మీకేమైనా తెలిసిన వంటలు చెప్పండి
ఇంకా నాకు స్వీట్ లో అంటే ఉం హాట్ అయితే చేస్తానండి హార్ట్ లో చిల్లి గారెలని ఇవి ఉంటాయి కదా మక్క స్వీట్ కార్న్
ఆవును
స్వీట్ కాన్ వి కన్ తో చేసే గారాలు అయితే బాగా చేస్తానండి అవి మంచిగా కాన్ అనేది మక్కల అనేది తీసుకొని మంచి గ్రైండర్ చేసి అందులో ఇంకా కరివేపాకు కొత్తిమీరాకు వెెల్లుల్లి
ఓ
ఆనియన్స్ కట్ చేసి మంచిగా ఆయిల్ వేడ్ అయిన తర్వాత గారెల్లాగా చేసి వాటిని ఆయిల్లో చేసి వేయించి మన పై నుంచి కొత్తిమినకు కరివేపాకు వేసి గోర్నెట్ చేసి తింటే చాలా బాగుంటందిండి వాటి చికెన్ మీద తింటే ఇంకా చాలా బాగుంటంది మీ ట్రై చేస్తారు ఎప్పుడన్నా మీ దగ్గర్లో
మేమైతే ఎక్కువగా ఈ మటన్ చికెన్ ఇలాంటివి చేసినప్పుడు పూరి ఎక్కువ చేస్తాం స్తామండి అలాగే అలసంద వడలు అనేవి ఎక్కువ చేస్తుంటామండి అలసందోడాలంటే ఇంకా అలసందలు ఉంటాయి కదా అండి ఆలసందలు అనేటివి ఒక హాఫ్ అన్ అవర్ గంట అలా నానబెట్టుకోవాలండి గంటన్ని నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇంకా కొత్తిమీర కొంచెం అల్లము ఇంకా పచ్చిమిర్చి ఉప్పు ఇవన్నీ తీసుకోవాలండి ఇంకా గుం గుండు ఉంటుంది కదండీ ఆ గుండు కింద అలసందలు వేసి రుబ్బుకోవాలండి ఇవన్నీ ఇవి కూడా వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కొంచెం ఉప్పు కొత్తిమీర ఇవన్నీ వేసి రుబ్బాలండి గుండె దగ్గర రుబ్బిన తర్వాత ఇంకా ఆయిల్ హీట్ చేసుకని ఇంకా అలసందలు అనేటివి రౌండ్ గా చేసుకు కుని మధ్యలో ఒక బొక్క పెట్టి దాంట్లో ఆయిల్లో వేసుకోవాలండి అవి కొంచెం బాగా వేగిన తర్వాత తీసేయాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయిండి మేము ఎక్కువగా మటన్ చికెన్ లేకి విత్ బాగా తింటామ అండి మీరు అండి మీరే చే చేసుకున్నారని ఇలాంటివి ఎప్పుడైనా విన్నరా ర్
అవు విన్నాండి యూట్యూబ్ లో అయితే చూస్త ఉన్నాను ఏదో ఒక వీడియో చూసి కలెక్ట్ టైం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదొ ఒకటికి ప్రిపేర్ చేస్తూ ఉంటామండి ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఇంకా
అవునండి వర్షాకాలం అంటేనే ఇంకా మిరపకాయ బజ్జీలు ఇలాంటివన్నీ చేస్తుంటాం కదండి చాలా బాగుంటాయిడి మీరపకాయ బజ్జీలు ఎప్పుడైనా మీరు చేశారండి
అవునండి ఇంకా మెపకాయ బజీలో అయితే చాలా చేస్తాను నేను పల్లీలు వేయించు కున్నాం పల్లీలు శనగాలు అవి వేయించుకుంటాం మంచిగా వేడి వేడికి వచ్చ్యాకన్నంలో పళ్ల్లీలు వేడలు తింటే ఇంకా చాలా బాగుంటాయి
అ ఇంకా చాలా చాలా రకాల వంటలన్నీ ఈ రోజు మనం బాగా తెలుసుకున్నామండి
సరే అండి మరి మళ్ళ కలుద్దాం
ఆ సరేనండి ఉంటానండి